హలో
ఆ హలో హలో ఆ హలో విన్పిచ్ చిందా ఆ
ఆ వినిపిస్తుంది చెల్లి ఆ చాలా బాగున్నానురా నేను
ఆ అదే ఏం ఆ భోజనాలు అయిపోయినయా
ఆ భోజనాలు చేశాంరా మీరు చేసారా భోజనాలు హలో చెల్లి వినిపిస్తుందా వాయిసు చెల్లి ఉన్నారా చెల్లి ఉన్నారా హలో హలో హలో